హలో
హలో
మేడం వినిపిస్తుందండి
ఆ మేడం నమస్కారం అండి వినిపిస్తుందా అండి ఆ వినిపిస్తు
ఆ బ్రేక్ఫాస్ట్ అండి
వా
ఆ వినిపిస్తుంది బాగున్నా మేడం మీరు ఏ బ్రేక్ ఫస్ట్ చేసారా ఏం తీసుకున్నారండి బ్రేక్ ఫస్ట్ లో
నేను అండి మామిడికాయ పొడి మామిడి కాయ పులుహోరా
సి విటమిన్ ఫుడ్ తీసుకున్నారా
అవునండి
హలో
మామిడికాయ పులిహోర టిఫిన్ చేసానండి
చదువుకున్న పిల్లలు ఉన్నారండి
ఉన్నారండి
స్కూల్ కెలె పిల్లోడు అండి ఆ మేడం ఈది ఎడ్యుకేషన్ సిస్టమ్ సిస్టమ్ లో ఏమైన్నా మార్పులు తీసుకురావాలా అంటారా
ఆ తీసుకురావాలా మేడ అంటే పిల్లలకి అంటే ఇప్పుడు మామూలుగా చదువు ఒకటే నేర్పిస్తు స్తున్నారు
ఊ
ఇంకా వా వాటితో పాటూ అగ్రిక వాటితో పాటూ మామూలుగా పెద్దవాళ్ళకి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలి వాటితో పా టూ మామూలుగా ఇంగా పిల్లలకి లే నేర్పించాల్సి వాటినే నేర్పించాల్సినవి చాలా ఉన్నాయి అందులో కొంత వరకు మాత్రం నేర్చుకుంటున్నారు మామూలుగా ఈ ఇప్పటి పిల్లలు మాత్రం ఓన్లీ చదవడము తినడము పడుకోవడము సెల్లు చూడడం టీ వీ చూడడం ఇంతవరకే తెలుస్తుంది కానీ వాళ్ళు టన్స్ ఆ పెద్దవాళ్ళతోటి ఎలా ఉండాలి
ఈ
కలిపి అంటే నేర్పించాలి పెద్దవాళ్ళని ఎలా రెస్పెక్ట్ ఇంటికి రాగానే వాళ్ళని ఎలా అంటే మర్యాదగా చె పిలవడము అంటే కూర్చోండి అని వాళ్ళని పిలి
అంటే అది టీచర్లే చెప్పాల్సిన అవసరం లేదు కదండి ఇంట్లో చెప్పినా సరిపోతుంది కదా ఉమ్
తల్లిదండ్రులు చెప్పే దానికంటే ఇంక స్కూల్ లో చెప్పింది పిల్లలు ఎక్కువగా వింటారు కాబట్టి తల్లిదండ్రులు కూడా చెప్పాలి తల్లిదండ్రులు చెప్పవలసినవి చాలా ఉంటవి అందులో తల్లిదండ్రులు చెప్పే వెళ్తివి కొంతమంది పిల్లలు వింటారు కొంతమంది పిల్లలు వినరు
ఉమ్
అదే స్కూ లో అయితే అంటే అలాంటివి కాకుండా ఇంకా చాలా గేమ్స్ గానీ ఆ ఓన్లీ చదవడమే కాకుండా ఇంకేంటిదంటే జనరల్ సమాజంలో ఎలా బ్రతకాలి సమాజంలో ఎలా ఉం డాలి
ఓన్లీ బుక్కు లో ఉన్నది కాకుండా బయట సమాజంలో ఎలా మాట్లాడాలి ఎలా ఉం
ఉండాలి చెయ్యాలి ఇప్పుడు వేరే వేరే దేశాలకు మనం వెళ్ళినాం అనుకోండి
ఉమ్
అక్కడ ఎట్లా ప్రవర్తించాలి ఎలా ఉండాలి అవన్నీ కూడా నేర్పిచ్చాలని నా ఉద్దేశ్యం
ఉమ్
ఉమ్ ఇంకా పిల్లలకి చాలా స్కూల్ ద్వారానే అన్ టే తల్లిదండ్రులతో సగం నేర్చుకుంటే స్కూల్లో సగం ఇంకా సగం నేర్చుకుంటారు కదా మేడం
అవునండి
అందుకని ఇంకా స్కూల్ లో అలా చెప్పాలని నా ఉద్దేశం
ఉమ్ మీ వైపు సాంప్రదాయ సాంప్రదాయక వంటకం ఏం చేస్తారండి
వంటకాలా అండి ఇంకా సాంప్రదాయ వంటకాలు అని అంటే మా దగ్గర ఇంకా మీరు మీరేం చేసుకుంటారండి సాంప్రదాయంగా మీది మీ దగ్గర
అంటే అరిసెలు సప్రాలు చేస్తారండి సంక్రాంతి పండక్కి అరిసెలు చక్రాలు అరిసెలు చక్రాలు
ఓ అంతేనా ఇంకా అండి ఇంకేమన్నా చేసుకుంటారా
ఇంకా అంటే పెద్దగా చేసేది ఏముండదు అదే సంక్రాంతి గరిసెలే చేస్తారండి
మా దగ్గర స ఆ మా దగ్గర మామూలుగా సంప్రదాయ వంటకాలు అంటే బాగా సంక్రాంతికి సక్కినాలు అని చేసుకుంటారు మేడం
ఉమ్
అరిసెలు కూడా చేసుకుంటారు లడ్డూలు కూడా చేసుకుంటారు బాగా దసరా ఫెస్టివల్ కి బాగా అప్పాలు చేసుకుంటారు
అ
సంక్రాంతికి మాత్రం సకినాలు బాగా ఫె ఎక్కువగా చేసుకుంటారు బాగా
ఇప్పుడు ప్రోటీన్ ఫుడ్ కోసం ఏం పెడుతారు పిల్లలకి మీరు
మా పిల్లలకి ప్రోటీన్ కోసం ఏంటిదంటే ఉడకబెట్టిన ఎగ్గిస్తా మేడం
మ్
ఉడకబెట్టిన కోడిగుడ్డు రోజు ఒక్కటి తినిపిస్తాము తర్వాత ఇవి బాదాము పిస్తాయి ఇవి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా మేడం
ఆ
అవి నైట్ నానేసి నీళ్ళలో మ్ పొద్దునే మొహం కడుకోగానే ఒక గ్లాస్ పాలు అవి కొన్ని కొన్ని కొన్ని డ్రై ఫ్రూట్స్ తినమని ఇస్తాను మేడం దాంతో పాటు రోజు ఒక ఫ్రూట్ తినమంటాను అంటే దానిమ్మ కాయ ఒక ఆపిల్ అట్లా రోజు ఒక ఫ్రూట్ తినాలే మేడం దాట్ అట్లా వల్ల కావల్సిన ప్రోటీన్స్ అనేవి అందుతాయి అ దాంతో పాటు పాలు కూడా
మేడం ఇవన్నీ అందుబాటులో ఉన్నా లేని వాళ్ళు ఏం చే చేస్తే బెటర్ అంటారు
అందుబాటులో లేని వాళ్లకు అని అంటే వాళ్ళు మామూలుగా ఏం తీసుకోగలుగుతారు మేడం అందుబాట్ ట్లో లేని వాళ్ళ కోసం అంటూ మామూలుగా దొరికేటివి ఏంటి మేడం వాళ్ళన్నం ఆహారం ద్వారానే తీసుకుంటారు కొంతమంది అంటే ఇలాంటివి మా
అంటే పాలు తాగే స్తోమత లేకపోయినా డ్రై ఫ్రూట్స్ తిినే స్తోమత లేకపోయిన వాళ్ళు ఎలాంటి ఎలాంటివి తీసుకుంటే బెటర్ అంటరు
వాళ్ళకు అనంటే వాళ్ళకు అంటే కొంతమందికి పాలు తీస్ పాలు తాగలేకపోతర నాకు తెలిసి పాలు అంటే పాలు కూడా ఇప్పుడు స్వచ్ఛమైన పాలు వస్తుందని నాకు అనిపయట్లేదు
అవును మేడం
ఎందుకంటే అన్ని కెమికల్స్ కలిపి అదేంది మామూలు గ ఇప్పుడు ప్రీమేచుర్ బేబీ ఎట్ల అయితున్నారంటే ఈ పాల వల్ల తర్వాత చికెన్ వల్ల కూడా మేడం చికెన్స్ కూడా ఇంజెక్షన్స్ ఇచ్చి అవి త్రీ మంత్స్ లో ఎదిగే కోళ్ళని వన్ అండ్ హాఫ్ మంత్ లోనే ఎదిగేటట్టు చేస్తున్నారు మేడం అట్ల కూడ ప్రీ మేచ్యూర్ బేబీస్ ఆ మ్ త్వరగా ప్రోడక్ క్షన్ కోసం వాళ్ళు మనీ పర్పస్ల అంటే డబ్బు సంపాదించడం కోసం అలా చేస్తున్నారు కానీ ఆ ఎఫెక్ట్ అనేది పిల్లల మీద పడుతుంది ఎందుకంటే పదిహేను పదహారు సంవత్సరాలకు అంటే పన్నెండు పదమూడు సంవత్సరా లు కావాల్సిన పిల్లలు పది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు అప్పుడే మెచూర్ అవుతున్నారు మేడం
అవును మేడం ఇంకా బ్రెయిన్ డెవలప్ మెంటూ కూడా తక్కువగా అవుతుంది
ఆ తక్కువగా ఉంటుంది అంటే చా అంటే వాళ్ళకి ఉండాల్సిన దానికంటే తక్కువగా ఉంటుంది మెయిన్
ఆ అవును మ్ ఓకే మేడం థ్యాంక్ యూ మేడం నీకు మళ్ళీ కాల్ చేస్తాను
ఆ మేడం
నీకు మళ్ళీ నేను తిరిగి కాల్ చేస్తాను ఉంటాను మేడం అంటున్నా
సరే మేడం ఓకే మేడం